హలో. హలో. తమ్ముడు.
హల్ లో.
హలో తమ్ముడు వినపడుతుందా హలో
హలో వినిపిస్తుందా అన్న. అ అన్నా వినిపిస్తుందా.
వినిపిస్తుంది వినిపిస్తుంది తిన్నావా.
ఆహ్ తిన్నా అన్న.
హలో హలో
చెప్పు అన్న కోడికూర ఉ మ్
రీసౌండ్ వినిపిస్తది నా ఫోన్ నాకు
ఏమన్నా నీ ఫోన్ ఏమైతుంది అసలు హలో
ఏ లేదు నీ-నీతో మాట్లాడితేనే ఈ ప్రాబ్లముంది ఎవరితో మాట్లాడినం
నీ-నీతో మాట్లాడితేనే ఈ ప్రాబ్లముంది ఎవరితో మాట్లాడినప్పుడు లేదు అ హా
హలో
చెప్పన్నా
ఉ చెప్పాలి ఏం నరేసిద్ధి వాళ్ళ ఏమోం కథాయింది ఏయారు సారి వాతే
ఏం లేదు ఆ మీరే చెప్పి
ఏమేం జరిగింది ఇవాళ మరి
ఏం లే ఇక్కడ్నుం
ఏమేం జరిగిందమ్ముడు ఇవాలా
ఏం లేదన్న ఇక్కడ్నుంచే పోయినాం
ఉ మ్
మంచిగా వెహికల్ తీసుకున్నారు పోయ్రు పైసలు కూడా ఎస్ దామని పైసాల్ తీసుకున్నా రు దస్తీల్తీసుకున్నారు
ఆ ఎన్ని వెహికల్ చేశారు ఒకటేనా
ఆ ఒకటే వెహికల్ ఒకటేమో క్యాన్సల్ చేసిరు ఒకటే చేసిరు ఒక్కరేవ్వరోస్తలేరని కాన్సిల్ చేసిర్రు అటుపోయ్రు కదా మీ వాళ్ళు మళ్ళీ
ఏటు
ఓ అది వాళ్ళ చెల్లిది అనుషా వాళ్ళ కూతుర్ది
వళ్ళదేమయిదటా
వాళ్ళది కూడా గోళుండేగదా
వాళ్ళది ఏమైందట మ్యాటర్
అయిపోయ్ది వాళ్ళది ఇం
అవునా ఆయన ప్రదీపే చేస్తుండా
లేదు వాళ్ళ మామ వాళ్ళు చేస్తురంట లేదు వాళ్ళ మామ వాళ్ళు చే
మరి ప్రదీప్ ఏమిస్తుండు మరి ప్రదీప్ ఏమిస్తుండట ఏం లేదా ఇప్పుడు మ్ అది భూమి అవి అమ్మీ చేసుకోవాలా
లేదు వాళ్ళ మామ వాళ్ళు చేస్తురంట
అవునా మనదేవరేవర ఇచ్చారు మరి మన ఊరి వాళ్ళు
ఆ మోహన్ ఉండే
హు
రామ్యా
పెద్ద మనుషులేక్ పెద్ద మనుషులు ఎక్కువ లేకుండే
వుంటే పెద్ద మనుషులు ఎవరు లేరు ఎవరు ఉండే పెద్ద మనుషులని
అవునా ఏమో అగా మొత్తం అటే పోయిరు అనుకుంట
అటే పోయిరేమో వాళ్ళదె గదా మొత్తం నడుస్తున్నది.
వస్తే మంచిది రాకపోతే వాళ్ళ దారి వాళ్ళు మ్ చెప్పుండమ్మా మా అత్త రాదు అని
ఆ
మామ చెప్పిండా ఇట్లా రాలే ఎవరు అని జేప్పిండా నీకు
అట్లేం జెప్పలే
అవునా ఎంత మంది ఉండే పది మంది దాక ఉండేనా మీరు ఎంత మంది ఉండే
ఆ ఉండే కొంచెం ఎక్కువనే ఉండే
బిజీ ఉన్నావా ఏంది తమ్ముడు
పదిహేను పద్దెన్మిది వరకుండె అన్న నేను ట్యాంక్ మీద ఉన్నా ఇంకా ఎక్కడికి పోమన్ ఉంటావు చెప్పు
ఏంది తమ్ముడు నీ సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదా ఎమైన ప్రాబ్లమ
ఏ ఇంకా పైకి పోతా అన్న నువ్వు టెన్షన్ తీసుకోకు
మ్ కరెక్ట్ సిగ్నల్ ఉంటే మ్ ఇప్పుడె వినబడుతుంది సరిగ్గ
ఇప్పుడు టాకా మీదాకి ఎక్కినా నేను చెక్కరొస్తుంది.
అరే తిన్నావా మరి
తిన్నా అన్న
కోడికూర వస్త్ స్
టాకా మీదికి ఎక్కితే రాదా అన్న చెక్కర్ హలొ హలో హలో హలో